సరెనండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు
ఏం చేయలేదండి మీరు మేము బాగున్నామండి, మీరు కూడా బాగున్నారా?
ఆ మేము బాగున్నామండి ఏమండి గొంతు చిన్నగా అయిపోయింది
ఆరోగ్యం సరిగా లేదండి దగ్గు ఎక్కువయ్యింది దగ్గు జలుబు అలా
మరి ఎక్కడైనా డాక్టర్ కు దగ్గరకి పోయి చూపించుకోవచ్చు కదండి అలాగే ఉంటే మరి పెద్ది కావా
అవునండి వైద్యుల దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాను మరి ఇంకవ ఏదో ఆయుర్వేద అని ఆయుర్వేదిక్ కట్ చేస్తారు కదాండి ఇంటిలో ఏదన్నా
అవునులేండి అవునులేండి
రెండూ ప్రయత్నిస్తున్నా అండి ఇంకా ప్రస్తుతానికి అయితే తగ్గట్లేదు చూస్తున్నమండి ఇంకా
తగ్గుతాదిలేండి ఏం వంటలు చేసారండి తిన్నారా
తిన్నామండి మీకు ఏమైనా చిట్కాలు తెలుసా అండి అంటే మనం ఇంట్లో తయారు చేసుకోనీ చిట్కాలు కొన్ని
దగ్గు కైతే రెండు తెలుసు అండి ఇది పసుపు పాలు వేసుకొని తాగితే చాలా బాగుంటదండి
అది జలుబుకి కదండి దగ్గు
ఆ దగ్గుక్కూడా పనిచేస్తుంది మిరియాల రసం అవన్నీ
ఆ ఇంతకు మూజు ఇంతకు ముందు ఇలానే అండి
ఏం చేశారంండి
ఇలానే ఉండిదండి అప్పుడు కూడా
అవునా ఈసారి మిరియాల రసం ఇలాంటివి చేర్చుకొని తాగండి గొంతులో ఏమైన్నా ఇన్ఫెక్ష అయినా కూడా తగ్గిపోతాది ఆ ఘాటుకి
అవునండి
హ్మ్
ఆ ఇంతకు ముందు కూడా తెలీదండి ఇట్లా చిట్కాలు
అవునండి అయితే ఒక స ఒకసారి ఇలాగ ట్రై చేయండి మిరియాల రసము పాలు ఇవి ఒకసారి ట్రై చేయండి ఏం చేస్తున్నారండి అంతా సైలెంట్ గా ఉన్నారు
అంతే అండి నిశ్శబ్దంగున్నాం అదే అండి ఇంతకుముందు నాకు తెలిసినామెతో కూడా మాట్లాడినామా అప్పుడు కూడా నాకనారోగ్ కేం సరిగ్గా లేక పాయండి ఆరోగ్యము ఇలానే దగ్గు కు జలుబు చేసిందని ఆమె కూడా ఒక్ క్క రెండు మూడు చిట్కాలు చొప్పిందండి
అవునా ఏం చెప్పిందండి ఆ చిట్కాలు ఏవి
అంటే దగ్గు ఎక్కువ ఉందనింటే ఇట్లే మాట్లాడుతున్నప్పుడు చానా దగ్గోచ్ చిందండి వచ్చింటే తనేమనిందంటే అప్పుడు మీకు చానా ఇబ్ పందిగుంటే మిరియాలు ఉంటయి చూడండి నల్ల కలర్లో
ఆ అవునండి
ఆ మిరియాలును నున్నగా దంచా దంచి కానీ రుబ్బడం కానీ చేసుకోవాలండి మనము
మ్
చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి మిక్సర్ కలపాలండి మనము కలుపుకొని ఒక చిన్న ఆ కట్టి మాత్ర ఉ టాయి చూడండి ఇప్పుడు టీ స్ట్రీ టిలో టీలేకి చెక్కరేసుకున్నపుడు కలుపుతాం చూడండి ఒక చిన్నది ఇది కట్టి
అవున్లెండి
అంటే మన లోపల చిన్న నాలుక ఉంటుంది కదండి ఆ నాలుక పట్టిచ్ కోవడం వల్ల అది తగ్గుతుందని చెప్పిందండి యే
ఓకే అండి తిరణాలకేదో అవుతుంది అంటారు అలాగేమన్నా అయింద్ అయిందేమో అని చెప్పింటారులేండి
అవునండి ఆ చిట్కా పాపం బానే చోప్పింది తను బాగా పనిచేసిందండి మరి ఇప్పుడు మరి ఒచ్చింది మరి ఇంకోసారి ట్రై చేయాలండి
మ్ ట్రై చేయండి
మ్
ఉమ్ ఈరోజ ఏం చేసుకున్నారండి ఆ చెప్పండి
దానితో పాటు ఇంగ మీరు చెప్పినవన్నీ అంటే జలుబు గూడ కొంచెం కొద్దిగుంద ఆ
హు
ఆ జలుబుగ్గూడ వాడద్ దామండి మీరు చెప్పిన చిట్క ఇంతకు ముందు గూడ చెప్పారండి వేరే వాళ్ళు పని చేస్తుందన్నరు పసుపు, పాలు, అల్లం
ఆ ట్రై చే ఒకసారి చేయండి తెలుస్తది కదా అందులో వాతావరణం కూడ చాలా చల్లగా ఉంది కాబట్టి అలాగే ఉంటుంది
అవునండి ఒకసారికే ప్రైజ్ లిస్తే కాదు కదా
ఊమ్ చేస్తూనే ఉండాలేండి
అవునండి అది మధ్యలోక్ రెండు సా ఒక రెండు రోజులు వాడి వదిలేసినమంటే మరీ ముందులాగే వస్ స్తుందండి అవి
ఆ ఒక ఒకా ఏడు రోజులు అలాగ చెయ్యండి ఏమన్న
ఆహ్ అవునండి ఆ ఒక వారం గనీ ఒక ఐదు రోజులు గనీ పాటిస్తేగినా తగ్గిపోతాయండి అవి
ఉమ్ పాటించండి అందులో వాతావరణం గుడ చ్ చల్లగా ఉంది కాబట్టి అంతే అండి అలాగే ఉంటుంది
ఆ తొందరగ తగ్గవండి ఫస్ట్ ఈ వాతావరణం మనకు అనుక్ కులంగ ఉండదు గదా
అవున్లెండి
ఆ
వాతావరణం కోసము అంటే వేడిగానే తీసుకోండి చల్లగ ఏవి తీసుకోకండి
అవునండి తాగడానికి నీరు గుడ వేడి నీళ్లే తాగుతున్నానండి
ఆ మంచిదిలేండి అలాగే తాగాలి వేడి ఫుడ్ డు మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నరండి
ఇప్పుడోచ్చేసి ఇంటిలనే ఉన్నామండి కడప అండి మేము ఉండే ఆ
అవునా అండి
అవునండి మీరు ఎక్కటి నుంచి అండి
మేము అనంతపూర్ అండి
అవునులెండి అనంతపూర్లవి ఎండలు ఎక్కువ కధండి ఇప్ ఇప్పుడు అలానే ఉన్నాయ తగ్గాయ అండి
ఏమండి ఎ
అ ఆ అదే అండి అనంతపూర్లో ఎండలు అలె చాన త్రియురంగ ఉన్నాయా పర్లేదాండి
పర్లేదండి ఇప్పుడు ఇంకా స ఏమన్న చలికాలం స్టార్ట్ అవుతుంది కదా అంత ఏం లేదండి అంతె గద ఏం అనిపించడం లేదు బానే ఉంది కానీ కొంచెం వేడండి చాలా వేడి ఒచ్చేస్త్ ది మధ్యానం అయితేనే మళ్ళీ రాత్రి అయితే మొ త్తం చల్లగా ఉంటుందండి వాతావరణం అంతా
ఉమ్మ్
ఏం చేశారండీ ఏం తిన్నారు అంత జల్ చి జబ్బు
ఏం తినలేదండి దగ్గు అలా ఉండటం వల్ల దగ్గు జలుబు వైద్యులు వచ్చేసి మిరియాల రసం కానీ ఇలా కొన్ని కొన్ని పాత పద్ధతిలో చేసుకొని తినండమ్మా అన్నారు
ఉమ్మ్ ఏదన్నా కస్ యం అలాగ ఏమన్నా చేయించుకొని తాగాల్సి ఉండేదండి
తెలీదండి ఎలా అండి చేసేదది
కషాయం అంటే నాకు కూడా అంతా తెలిదండి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసిచ్చే వాళ్ళ
ఆహా అవును
మీ ఇంట్లో అలాగా ఉంటె వాళ్ళని తెలుసుకొని చేపించుకోండి
అవునండి అలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఎన్నో లాభా లు కదా అండి తెలియని విషయాలు కూడా
ఆ అవునండి కషాయం చేయించుకొని తాగండి ప్రొద్దున సాయంకాలం తగ్గిపోతుంది పా త్వరగానే
అవునండి మా ఇంట్లో కూడా లేరండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే రోజు ఒక కొత్త విషయాలు వాళ్ళు నేర్ నేర్పిస్తారు మనకి అందుకు అందులో మనం ఎలా ఇలా చేసుకోవాలని మనకు కూడా అర్థంమయితుందండి
అవునులేండి
పెద్దవాళ్ళు ఉండేది మంచిదండి కదా
చాలా మంచిదండి అంటే వాళ్ళు అ అప్పట్లో ఏమేం నేర్చుకోయింటారు ఇప్పుడు మనకు తెలిదు కాబట్టి చెప్తూ ఉంటారు కదా
అవును చెప్తారు ఏదన్నా తప్పు ఉన్న అలా కాదు ఇలాని సరిదిద్దుతారండి ఫస్ట్
అవునండి మన అమ్మ వాళ్ళకు కూడా తెలియనివి అమ్మమ్మ వాళ్ళకి తెలుస్తాయి కదండి
అవునండి ఓపికతో చెప్తారండి బాగా విసగించుకోకుండా విసుకోకుండా
ఆ కానీ మనం ఎక్కడ వింటామండి మనకన్నీ తెలుసు ఉన్నట్టుగా ప్రవర్తిస్తాం ఉమ్మ్
అదే అండి అప్పుడా అప్ అప్పట్లో ఉండే పెద్దొలే మేలండి నానమ్మ అమ్మమ్మ తాత ఇట్లా వాళ్ళు ఉండటం వల్ల
ఉమ్మ్ చాలా మెలండి నిన్న ఆదివారం కదం డి నిన్న ఎక్కడికి బయటికి వెళ్ళలేదా
ఎక్కడికి లేదండి ఇంట్లో ఉండటమే అండి ఎక్కడికి వెళ్ళాల బయటకి మీరు అండి
మేము ఎక్కడికి వెళ్ళలేదండి సినిమాకి పోదామనుకున్నాము కానీ అది కుదరలేదండి
అవునండి
ఉమ్మ్ మీరెక్కడికి వెళ్ళలేదా
మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇదే ఆరోగ్యం సరిగా లేదు గదండి
అవునులేండి మళ్ళీ బయటికి ఏళ్తే ఎక్కువయిపోతుంది
వాతావరణం సరిగా మనకి అనుకూలంగా ఉంటే వెళ్ళోచ్చండి
మ్మ్ అంతేలేండి
మొదట మనం మనా
ఆరోగ్యం చూసుకోవాలి మ్ అవునులేండి
ఆ అమర్నాతా ఆరోగ్యం తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలండి మనం
మ్మ్ అంతేలేండి
ఈ ఆదివారం కాకపోయినా మరీ వచ్చే ఆదివారం అయినా వెళ్ళోచ్చు
మ్
మనం బాగుండాల గదండీ ఫస్ట్ మనకి
అవునులేండి మీకు పెళ్ళి అయిందా అండి
లేదండి ఇంకాను
లేదా
లేదండి
ఉహు ఇప్పుడు ఇంకా చదువుతా ఉన్నారా అండి మీరు
చదువైపోయిందండి
మరి ఉద్యోగం అండి
అలా ఏం చూసుకోలేదండి ఇంట్లో వద్దులే ఉద్యోగం అన్నారండి ఇం నా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు
మీరు చదువుకున్నారు కాబట్టి మీరు వాళ్ళకింకా చెప్పచ్చండి లేదు ఇంకా నేను ఇలాగ చేసుకుంటాను నాక్ చదువుకో
చెప్పినాండి సరే అండి ఆ చెప్తనండి సరే అండి మరీ ఫోన్ జేస్తా ఆ ఓకే అండి
మ్మ్ బాయ్ అండి